ఏసు
ఏం లేవంట మీయా
ఏం లేదండి ఖాళీనే అలా ఫోన్ చూస్తున్నాను
అవునా తిన్నరా మరి
తిన్న తిన్నండి మాకు ఎగ్జామ్ షెడ్యూల్ వచ్చింద అనమాట అయితే ఆల్టిక్ టికెట్ డౌన్లోడ్ చేసుకుంటున్నాను ఇప్పుడే
ఎప్పుడుంది ఎగ్జామ్
వచ్చే వారం ఉందండి ఇక మళ్ళా చదువుకోవాలి దానికి కూడా ప్రిపేర్ అవ్వాలి
చదువుతున్నారా మరి మంచిగా
సావుతున్నాం అంటే సాగువుతున్నాం అంటే సాగుతున్నాం అంతేగా
తిన్నారా మరి అదే అదే చదువుకుంటానే ఉంటున్నగా
అవునా తిన్న తిన్నా మీరు తిన్నారా మరి
తిన్నామండి ఇప్పుడే అవును
మీకు యూట్యూబ్లలా వీడియోలు అంటే మంచిగా ఏమన్నా నేర్చుకునే చెప్పండి నాకు అన్నం కూరలు ఉండడం రాదు యూట్యూబ్ లో ఏమైనా తెలిస్తే మాకు చెప్పండి నేర్చుకుంటా యూట్యూబ్ చూసుకుంటూ
యూట్యూబ్ ఛానల్స్ ఫుడ్ వండడం అంటే ఏమో అడి
ఆ మీకు మరి మీరు మీ అమ్మ నాన్నలు నేర్పించిరా అండి మీకు వంటకాలు
లేదు లేదు నేర్చుకోవాలి
అవునా నేర్చుకోండి మంచిదే మంచి పద్ధతే నేర్చుకుంటే తప్పులేదు
నాకు కూడా రాదు నే నాకు కూడా రాదు అయితే సందేహం ఉంది ఎలా చేయాలి అని అయితే మీకేమైనా తెలుసుమో అని
నా కూడా తెలువదు నేర్చుకోవాలని కూడా మీకు తెలిస్తే నా కూడా చెప్
ఆ చెప్తా న ఏం కను కుంటున్నాను ఇఫ్ నాకు తెలిసే మాత్రం ఖచ్చితంగా మీకు చెప్తానండి మళ్ళీ కాల్ చేసి మరీ చెప్తాను
చెప్పండి
అవును మీకు తెలుసా అండి వాతావరణం మంచి మంచి అస్సలే మంచిగా లేదండి చెట్లుగా చెట్ల అన్నీ ఎగిరిపోతా ఉన్నాయి గాలికి ఫుల్ గాలి
అవునా ఎక్కడా ఎక్కడ ఎగిరిపోయినా
అంటే చిన్న చిన్న చెట్లు అయితే ఇరిగిపోయినాయియండి కొమ్మలు ఇరిగినాయి పాపం అనిపించి అంది చాలా అంటే రెండు మూడు వార ఒక నెల రోజుల కిందమే పెట్టినాం అనమాట చెట్టు ఇరిగిపోయింది అంట్లా
మీ ఇంటి దగ్గరన్న అండి
పుల్లుగా ఆలుస్తుందండి అసలు ఎప్పుడు వర్షం అవుతుందో అర్ధం అయితలేదండి వాతావరణం అసలు ఎవరు చెప్పలేకపోతున్నాం ఎప్పుడు ఎట్లుంటందో
అవునా వర్షాలు పడుతున్నాయ
మీ దగ్గర పడతలేవా అండి వర్షాలు
మొన్న కొంచెం కొంచెం తుప్పురు తుప్పు లాగా పడ్డది మరు ఉరుముల వొచ్చ అయి అంతేగాని ఎక్కువ ఏం పాండవు
దండి ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలివట్లేదు ఇంటికాడ
అవునా అసల్కె ఎండాకాలం
అవునండి అసలు కూలర్ అవునండి మేము నిన్ వెంటనే కూలర్ కొన్నాము, చాలా బా మంచిగా అనిపిస్తాదిన్, సల్లసల్లగా ఉంది.
అవునా, ఏం కంపెనీ
ఏమో నాకు కూడా పేరు గుర్తులేదు, కానీ ఒక పదిహేను వేలు అట్లా పెట్టి కోన్నాం, అన్నమాట
అవున పదిహేను వేలా ఏమన్నా గ్యారంటీ వ్యారంటీ ఉందా అండి మరి దానికి
ఆ అవన్నీ నాకేం తెలవదండి మా నాన్ నాన్న గారే చూసుకుంటారు ఇలాంటి విషయాలన్నీ ఏం తెలవదు నాకు
అవును కానీ మీరు కూడా తెలుసుకోవాలి కదా ఇట్ల చెప్పడానికి ఉంటది కదా
ఇప్పుడు మీరు అడిగిన అందుకెనా నేను చూసి మరి మీకు చెప్తాలేండి ఇలాంటిది ఏ కంపెనీ అని కనుకుంటాను
అవును ఒకవేళ కరెంట్ పోతే మీరు బయట పడుకోవచ్
అవునండి మెద్ద మమ్ మాకు టెరస్ ఉందా అండి మంచిగా ఖాళీ ప్లేసు యాభై మంది అయినా పడుకోవచ్చు అనమాట ఆహా అంటే పడుకోడానికి మాత్రమే ఉందండి ఇంట్లో మాత్రం పట్టం లేండి, అంతగానం ఏదనా చిన్న ఫంక్షన్ అయితే ఇరికిరికి అవుతదండి చిన్నపాటి ఫంక్షన్లయినా
పడుకోండి మరి పైన
అవునండి కానీ వర్షం ఎప్పుడు వాస్తదో తెలవదు కదా అండి అందుకే పడుకుంటలేము కూలర్ కొనుక్కున్నాం ఇగా
కరెంట్ పోతే కూలర్ పనిచ్చెయదు కదాండి
వెళ్తామండి అందుకే మాకు మాకు తెలుసు కదండి వర్ష ఎండ్ కరెంట్ పోయినప్పుడు పైకి వెళ్ళాలని
అవునవును అండీ ఇంకా ఏం చేస్తున్న రోజు చదువుతున్నారా ఎగ్జామ్ కి
చదువుతున్నాం అండి ఇంకా మీ ఇంటి దగ్గర చెట్లు ఉంటాయా అండి
ఆ మా ఇంటి దగ్గర పెద్ద పెద్ద వేప చెట్లు ఉంటాయండి మూడు నాలుగు ఉంటాయి
ఇవాళ ఒక చెట్టుందండి పెద్ద చెట్టు అండి అది కొబ్బరి ఆ మనం ఆన్ అన్నం తింటం అరిటాకు తెలుసా అండి అన్నంలో అన్నం పెట్ ట్టుకుంటాం అది ముట్టుకు నీను అసలు నాక్ దగ్గర్లోనే ఉందండి నేను ముట్టుకోవచ్చు అనమాట అంత పెద్దగా ఉన్నాయ, అనమాట మా ఇంటి మీదకి ఎక్కితే అసలు వాళ్ళే ముట్టుకోవచ్చు, చెట్టుని ఇంగా
అవి మీయ్యి కాదా
ఇవ్వండి మా అయితే నన్ను దెంపితే తిడుతదండి ఆంటీ
మీరు కూడా పెట్టుకోవాల్సింది కదా మరి
ఇట్లా నన్ను ఉంచుకోవడానికి ప్లేస్ లేదండి చెట్ల ఏడ పెంచుకుంటారని మా ఇంట్ల ఆ అవునండి అటికాయ, అటికాయలు కూడా పెద్దగ పెద్ద చెట్ ండి అటికాయలు, అదే నీను అన్నకాదా అరిటాకు, అన్ని వాటికి ఫుల్ అటి పండ్లు ఉన్నాయి, కానీ ఎప్పుడైతే తెలివదండి. క పచ్చగా ఉన్నాయి, పచ్చడి ఫ్రై చేసుకుంటారు, తెలుసా అండి అటికాయ ఇప్పుడు, అయితే మేము అడిగినం, ని ఆంటీ ఇప్పుడు దేవుడికి పెట్టాలమ్మా ఫస్ ఫాస్ట్ కాయలు మేము పెట్టినాకనే మీకు ఇస్తాము అని అన్నారు, నిన్ననే అడిగితే
అవునా
అరిటాకు కూడా తెంపనియరుండి, అసలు అయితే మా ఇంటికాడ వాళ్ళు అరిటాకు కూడా తెంపనియరు, వాళ్ళంతా పువ్వులు తెపిన, కూడా పువ్వుల చెట్టిని తెం చప్పేస్తారు కానీ మమ్మల్ని మాకైతే పువ్వులు ఇయ్యరండి. ఆ అ కొందరు ఉం ఉంటారులేండి, అయితే ఒక రోజు అండి చిన్నప్పుడు నేను తెల్వక కొంచం ఓంగి కరేపాకు చెట్ల కరేపాకు తెంపుతున్నాను. అయితే ఆమె ఏం చేసింది, తెలుసా అండి కారేపాకు మాకు ఎంత అందొద్దా, అని అక్కడ వరకే కట్ చేసిందండి, పక్కం ఊరందరికి పంచింది, కానీ మాకు మాత్రం ఇయలేదండి. మా మీద ఎందుకు ఏలినాటి అంటే పగుంద అనుకుంటా మాకు వాళ్ళకి ఏమైన్నా చిన్న చిన్న గొడవలు ఉంటా ఏమనా ఆ కూడా తెలియాలదు గొడవలస్ అసలు ఏం లేవు కానీ అయినా వెనకాల అండి మంచి అసలు నాకైతే కొంచెం మొంగుతే జాలు కరిపక ఉండేది అలాంటిది ఒక రోజు ఎప్పుడో గ్రహించ చ్చ ఆమె కట్ చేసిందండి చెట్టు చెట్టునే సగం
అవునా ధన్యవాదాలు ఆమకేమొస్తంది
నేను అదే అనుకుంటాను పాప అట్లా ఏస్తారాపా అసలు చెట్లలను కొట్టేస్తారా ఒకళ్ళు తెంపిరా ఇంకా మంచి ఇప్పుడు తెంపితే కదా అండి మంచిగా పెరుగుతుంది ఇంకా పెద్దగారుగుతుంది అసలు ఆమెకు తెలివదండి తెలివలేదండి అసలు
ఆ దానివల్ల ఆమెకు ఏం రాదు కదా అని చెంపుకుంటే కనుక ఎంతదింపుకుంటారు కొంచెం
ఆ అయితే నిన్న ఒక ఆయన ఏమో ఆపకు తెంపిండండి ఆప పూత పైకిెక్కి మా పైకొచ్చే తెంపుకున్న అనమాట వాళ్ళకి అందుతది మా ఇంటి మీదకి ఎక్కితేనే అందుతుంది ఆ ఆ అవునండి మాకు కొంచెం ఇచ్చారు మా ఇంట్లో వాళ్ళకిచ్చ కింద వాళ్ళకి ఇచ్చారు పక్క వాళ్ళకి ఎదురు అందరికి ఇచ్చరండి ఆయన పనే ఆమెకి ఎందుకం అట్లుంటారు అసలు కొందరు ఎందుకో ఇలా తయారవుతారో అర్థం కాదండి
సారిపోంట
అసలు కొందరు ఎలా బిహేవ్ చేస్తారో అర్థం కాదు అంటే ఇలాంటి వాళ్ళు ఉంటేనే కదండి మనకు కూడా తెలుస్తుంది ఎలా ఉంటారో ఈ సమాజం అని అందుకే కావచ్చు నాకు పరిచయం చేసింది వీళ్ళందరినీ వీళ్ళందరినీ అవునండి నాకు నేర్పిస్తున్నారులేండి వీళ్ళు పాఠాలు
అ
ఉమ్ అవునండి ఏ ఏది మంచి ఏది మంచి ఏది చేయడా అనేది తెలుస్తుంది నాకు కూడా ఈ మధ్య కాలంలో బాగా
ఉ తెలుసుకుంటేనే కదాండి బతకేది మనం బతకగలంలో లేకుంటే మనం గుంచి తయించ నా
అవునండి అస్సలు ఈ కాలంలా అమాయకురాళ్ళు లెక్క చూస్తారండి
అ అమ అమా
ఇంకా అండి
అ చెప్పండి అంటుందండి
ఆ అయితే ఒక యాప్ లో బట్టలు కొందాం అనుకుంటున్నానండి కానీ మాకు ఆఫర్లు ఎట్లా తీసుకు కాల్ అంటే ఇప్పటి వరకు అందులో కొనలేదు అనమాట కొ నమ్మొచ్చా నమ్మొద్దో తెలియదు ఏ జియో యాప్ లా క్వాలిటీ ఎలా ఉంటాయో మీక ఏమైనా తెలుసా
ప్ర వింట ఒకనికి ఒ
చూస్తానండి చూస్తా చూసే కొనుక్కుంటా కానీ ఎంత మంచిగాంటేవో మంచిగా ఉంటవుని భయంమయి అది మా ఇంట్లోనేమో మా నాన్న వెయ్యి రూపాయలు ఇచ్చిండు కొనుక్కోమా ఈ బట్టలు
సర మాపాడనాలి
ఏ జియో ఏ జియో
ఓకే అే బాగా ఉంట
మంచిగానే ఉంటది అయితే అదే మరి కానీ మా నాన్న వెయ్యి రూపాయలు ఇచ్చి పైసలన్నీ ఓడితే మళ్ళా తీడతారేమో అనిపిస్తా అ మళ్ళ కొనుక్కకోబుద్దు అయి దాన్ని
అవును ఇప్పుడు మన దగ్గర ఉన్నాయ అనుకో అవి ఖచు అయితాయి ఎట్లా ఖర్చ అయితయో కూడా తెలియదు కానీ మొత్తం అయిపోతాయి మీరు డ్రెస్సు కొనుకోవడమే మంచి పని
అవునండి మళ్ళా ఖర్చులు అయితా అండి మా స్నేహితులు వస్తతే అదిందంపా ఇద్దందంపా అని ఒ రోజులు పడుతుంది అండి మొత్తం మా స్నేతులు వస్తతే మాత్రం వేయియ్ రూపాయలు వేస్ట్ అయిపోతాయి అండి ఒక రోజులా అలానొద్దు కాని మంచిగా తింటాం అలా అనొద్దు కాని మంచిగా తింటాం మనలో మన మాట మే మేమే ఇంకా డ్రెస్ కొనుక్కోవడానికి పైసలు సరిపోవండి మళ్ళీ అట్ల వెళ్తే
అవునండి నేను చెప్పేది ఏంటిదంటే ఫస్ట్ డ్రెస్ తీసుకోండి లేకపోతే పైసలు అయిపోతాయి అవును అటు ఏం రాదో పైసలు అయిపోతాది మళ్ళా మనకి డ్రెస్ ఉండదు ఏమీ ఉండదు మల్ళా కొనాలంటే కొనాలేము కదా
మా స్మి అవునండి అయితే మాకు ఒక స్నేహితురాళ్ది పెళ్లి ఉందండి ఆమెకిరవై తులలు బంగారం పెడుత తా అంటున్నారు మరి నా పెళ్ళకి ఎన్ని పెడతారో పెడతారొ పెట్టారండి మా ఇంట్లో అయితే
అవునా పెడతర్లేండి మీరే బయపడకండి
మేమేం బాధపడ పెడతలేమండి కానీ నేనే ఉద్యోగం చేసి ఇరవై తులాలు కూడా పెడదాం అనుకుంటున్నాన అండి ఈ కాలం కూూడబెట్టను కానీ బ ట్రై చేస్తాను
ఆ చెయ్యండి మీరే పెద్ద బంగారం వాళ్ళకి
అవునండి అరవై కిలోల బంగ బంగారం నేనే ఉన్నాాలే కాని కానీ వాళ్ళు అలా నమ్మారు కదండి నిజంగా బంగారం ఏంటి ఏదో ఉత్తి బంగారం ఏంటిదో కనిపెట్టడం ఈజీ కదండి ఈ కాలంలో
అవునవును ఇప్పుడు బంగారం రేటు కూడా బాగా పెరుగుతున్నాయి కదా
అయితే మా ఫ్రెండ్ షాపింగ్ పోదాం వస్తావా అని అని అడిగింది పెళ్ళికి కొనాలి మరి ఆమె బట్టలు
కొనండి అడ్వాంటేజ్ చూడండి సహాయం చేయండి
ఇంకా అండి
బంగారం రేట్లు పెరిగినాయి సిలిండర్ పెరుగుతుంది కదండి
అవునండి అసలు చాలా పెరిగినాయి అసలు ఉదారలు వెండి రేట్లు కూడా ఫుల్ అయినాయియండి లక్షలలో కిలో అంటే పట్టీలు కొనుకుందామన్నా ఫుల్లు పైసలు అయి తనయి
అయితే అండి ఇప్పుడు ఏం కొనలేదు మనం ఇక తినడానికే లేదు తినడానికిే ఫుల్ ఖర్చులు అయితే తినడానికి తినడానికి
ఆ తిన్న ఏం తిన్నారంండి కూర ఏం కూర
ఈ రోజు ఏంటిదంటే బీన్స్ అంతా క్యారెట్ వంకాయ అంతా కలిపి వండినారు
సరే అండి మరి
సరే అండి బాయ్